హలో నమస్కారం అండి.
ఏం చేస్తున్నారా అండి తిన్నారా.
బాగా హెడేక్ లేస్తుందండి. టీ పెట్టుకుని తాగి చాయ్ త చాయ్ పెట్టుకొని తాగనండి.
ఇప్పుడా అండి, ఈ గ్యాప్ లోనా.
ఈ గ్యాప్ లోనే తాగిన అండి.
అవునండి నాకు కూడా అండి జలుబు అయింది. తలకాయ బాగా బరువుయితుంది.
నాకు బాగా ఇప్పుడు ఫోన్ మాట్లాడి చాలాసేపు అయితుంది కదా. తలకాయ నొప్పి లేస్తుంటే. పెట్టుకొని తాగిన చాయ్ పెట్టుకొని.
మంచి పని చేసిల్లండి. జలుబు అయిందండి. జలుబు ఒక్కటి కావద్దు. తలకాయి. బరువు బరువు అనిపిస్తది. హ్మ్ వాళ్ళ ఆయన కారు తోల్తేనే నొస్తది. ఇక్కడ గోల్డ్ లోన్ కు సంబంధించిన దాంట్లే చేస్తనండి. హ్మ్, మీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం అండి ఎట్లాంటి ప్లేస్ అంటే ఇష్టం. ఇట్లా ఇక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అని ఉంటది కదా మీకు.
నాది, నేను పోయే ప్లేస్ లో ఎవలు ఉండొద్దండి.
ఎవ్వరుండదా, అవునండి లేడీస్ కో చా. చాలా మందికి అలానే ఉంటుంది.
ఎవరు ఉండద్దు. అసలు పిల్లలు ఉండొద్దు. మొగ మొగడు అనేసి అసలే ఉండద్దు.
హూ, అంటే ఇక చాలా మందికి ఎలా అంటే ఒంటరిగా ఉండాలి ఒ.
నాకు ఒంటరిగా ఉంటే. చాలా ఇష్టం అండి ఒంటరిగా ఉంటే. ఎవ్వరు ఉండద్దు.
దు ఒక అడవిలో పోయి ఓ ఇల్లు ఉండాలి ఆ ఇంట్ల. ఆ ఇంట్లో పోయి నేనొక్కదాన్నే ఉండాలి. ఆ మన్ మంచిగన్ని పనులు ఉండాలే అన్ని ఫుడ్లు ఉండాలే తినడానికి ఒక పది రోజు లోదిలేేయాలందరు నన్ను మా బాబు నేనే ఇద్దరమే ఉండాలే. మా బాబు నేనిద్దరమే ఉండాలే ఎవ్వలోద్దు. మంచిగ ఆన్ని ఈ ఉదయం అంత చికాక్ లేస్తుందానే
నీకైనా బాబు కావాలన్నారు గానీ మా కాపీ ఆ పిల్లలు కూడా వద్దండి నాకు ఒక్కదాన్నుంటే చాలండి మా ఆయ ఇంకా మా ఆయన
మం నుంచిగుండదు మాట్లాడు తర్వాత కాల్ మాట్లాడు అయితే ఏమో చెప్తున్నా ఎట్లుండాలి చెప్పాన్నా చెప్పాలా ఎవ్వరు ఉండద్. దు ఉదయం లేచేసరికి టిఫిన్ ఉండాలి. మంచిగా పని చేత్తానికి పని మనుషులుండాలి ఏం పనుండొద్దు నాకు తినాలి పడుకోవాలి ప్రశాంతంగుండాలి. అట్లాంటి జీవితం ఉంటే ఎంత బాగుండు ఏ ఆ ఏ టైంకి ఏం తిన బుద్ధయితే అది రావాలి. ఇట్లా దేవుడు ఒక వరమిస్తే అయిపోతాది. నేను కోరుకున్నది వచ్చుండాలి అయిపోతది.
అమ్మో! చాలా కోరికలున్నాయండి మీకు నీ కోరికలు చాలా చాలా రే అందుకే అంటున్నానండి. అందుకే అంటున్నానండి కోరికలు మీకు చాలా ఉన్నాయని
మ్మ్
ఇంకేం చేస్తున్నారండి.
ఎంతుందండి ఈరోజు బంగారం ధర
తగ్గిందండి. బంగారం ధర తగ్గింది ఎంతుందో చూడ్లేదు నేను వచ్చిన కాన్నుంచి ఇలగే ఇడ బిజీ అయిపోయిన ఆడు చూడ్లే ఎవరైనా వస్తె చూసేదాన్ని మ్
అంటే తగ్గిందండి ఎంత తగ్గిందండి ఒక రెండు వేలు తగ్గినయా మూడు వేలు తగ్గి
పదివేలు తగ్గుండొచ్చండి.
అంతేనా అండి ఇప్పుడెంతుందండి చెప్పరాండి అని మేము తీసుకుంటామండి ఏమైనా
లక్ష నలభై ఉన్నట్టుందండి.
లక్ష నలభై ఉందాండి.
హ్మ్. మొన్నటి వరకు లక్ష యాభై ఉండే.
మా అమ్మ తాడు చెప్పించుకుంటా అం ంటుందండి. అందుకే రేట్ ఎంత ఉందో తెలుసుకుందాం అనేసి ధర అడుగుతున్నానండి.
హ్మ్ లక్ష యాభై వేలు ఉండే అండి మొన్నటి వరకు ఇప్పుడు తక్కువనే ఉంది. అవునండి తిన్ కుంట మాట్లాడుతున్న మీ తోటి ఆకలైతుం ంది. తింటున్న
అవునా
డబల్స్
ఎంత మంది ఉం
ముగ్గురం శ్రా ఇద్దరు అమ్మాయిలు ఒక ఇద్దరు అబ్బాయిలుంటారు అబ్బాయిలు మా దగ్గర్కి రారు. మనం వేరు వాళ్ళు వేరు ఊ వాళ్ళు బయట నుండి లోన్లు తీసుకొస్తారు నేను బైట డబ్బులు ఇస్తా ఒక మా బ్యాచ్ లో ఇంకొక ఊ
ఏంటి ఈరోజు పప్పు వండా అన్నారుగా అండి
అవునండి పప్పు వండాను మా దాంట్లో బాగుంటది వాళ్ళకు ఆమె అమ్మ వాళ్ళ అమ్మన్న వాళ్ళ వదినన్న అన్నం కలిపి ఇచ్చి పెట్టుకుని వత్తాది
స్పూన్ తో తింటాడండి అలా ఉంటే టేస్ట్ చప్పబడు కు రుచి తగ్గుద్దిగా అండి చప్పకుంట
ఆ చిన్నప్పటినుండి వాళ్ళ అమ్మ అలవాటు చేసిందట ఆమెకు అట్లా
అవునా అండి అయ్యో మరి ఏదైనా ఫంక్షన్ గిట్లా వెళ్తే ఎట్ల అండి ఏదైనా పెళ్లి గిట్లా వెళ్తే
వాళ్ళ అమ్మ కలిపిత్తది ఆడ కూర్చొబెట్టి
అట్లుదండి ముక్కలు మరి
వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ లేనిది ఎటు పోదు అమె
అట్లానండి చాలా చాలా చాలా ఆమె
చాలా మార్చకోవాలి రేపు పెళ్ళి అయ్యినంకా భర్త కలిపియడు
మీరు చెప్పుతున్నారండి నేను చెప్పట్లేదు అంతే తేడా అండి
ఊ ఆ మాట వాళ్ళ మదర్ లేనిది త పక్కన పడుకోదట వాళ్ళ మమ్మీ వాళ్ళ వదినా ఎవరైనా కలిపియనిది తినదు ఆట
చాలా చాలా మారాలండి ఆమె
పెళ్లయ్యానా భర్తకు చెప్పాల ముందే
ఆ వచ్చేట వచ్చేటప్పుడు మా మమ్మీని మా వదిన తీసుకొస్తాను అని చెప్పాలి ఆమె ఎట్లా చెప్పుకోవాలన్నా అంటే నాతో మా మమ్మీ నాతో మా మమ్మీ మా వదిన వస్తారండి నాకు అన్నం కలిపి పెట్ట డానికి నా పక్కన పడుకోవడానికి అని చెప్పుకోవాలి ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ తో తాను అప్పుడే బాగుంటాది
వాళ్ళ వదిన అంటుందట మార్చుకోవాలి నువ్వు చాలా మార్చుకోవాలి ఇప్పటి నుండే అని అంటుందట
ఇంగ తప్పదు మారాలీ గదా గంత ఉ గలా ఉంటె
ఉ గంతే ఇగ ఆమె వాళ్ళ ఇంట్లో చిన్న ఆమె
అట్లానా బాగా గౌరాభం గారాబం బాగా గారాబం చేసి చెడ
ఊ
ఆమే తప్పు లేదు గా
తెలుసుకున్నాను ఊ ఏదో పరిస్థితులు బట్టి అట్లుంటదండి బయట అ అర్థమైత లేదు నేను చెప్ తుంటే
మంచిగా మీరు కూర్చోబెట్టి అర్ధంమయ్యేటట్టు చెప్ప చెప్పండి రోజుఓ అర్ధగంట సేపు చెప్పండి ఆమెకి
చెప్తూనే ఉన్న అండి రోజు చెప్త అదే పనిగా ఓ పని ఉంటాది నేను మా చెల్లి ఉండేదండి మా పెద్ద చెల్లి ఉండేదండి మా అమ్మ మా అమ్మ లేనీది ఉండకపోయేది చిన్నప్పటి నుండి ఊకే ఆమే నీ బట్టుకొని వదలకపోయేది మమ్మని పట్టుకొని
అవునా అలా ఉంటే ఎట్లా అండి కొన్ని రోజులు ఒక్కసారి మనం కూడా బయటికి వెళ్ళి ఒక్కళ్ళ మ
ఒర్రితది ఫోన్ చేసుడు మొదలుపెట్టిందనుకో దాని ఫోన్ చుతనే భయమైతది నాకు ఉమ్ ఏమో వర్రిస్తది ఎట్లా వదురుతదంటే
మీరు కూడా చాలా బాగా మాట్లాడతండ్లు అండి
అవునా ఇను అంత బయట బయట బాగా అంటే తెలిసిన దాన్ని ఎక్కడ ఎట్లా ఉంటది ఏంద అనేది ఇంకా నన్ను ఒర్రితరు ఇగ వాళ్ళు ఎక్కడికి పోవాలి ఏ బస్సు ఎక్కాలి ఎడ దిగాలి ఆ ఇది అంతే అల్ల కంటే కొంచెం తెలుసన్నమాట
ఓ అంటే సరే అండి సరే సరే అర్థం అయిందండి
మీరు ఒంటరి వెళ్తారా అండి ఎక్కడికైనా చల్లగా ఉంద ఉమ్
సండే నేనా నాకు అలవాటు ఏ అన్ వెలుతానండి నేను ఎటైనా వేలా గలుగుతా
మ్మ్
ఎందుకుడి నేను మమ్మీ మమ్మీ వాల్ళ హైదరాబాద్ లోనే ఉంటారండి నేను ఒక్కాదన్నే పోయిస్తాను వారకు పోయి వస్త పోయి వస్త ఏముందండి హైదరాబాద్ అంటారు ఏముంది హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ నుంచి శాతవాహన ఎక్కితే చాలు మొత్తం
అమ్మో మీరు సిటీలొండి పల్లెటూర్లో పెళ్లి చేసుకొని ఉంటలాండి
ఆ తప్పట్లేదు మరి అంటే మా ఒళ్ళే ఇ మాది కూడా పల్లెటూరే కాని మా మమ్మీ వాళ్ళు అక్కడ ఉంటారు ప్రస్తుతానికి ఒక టెన్ ఒక పది సంవత్సరాలు అయింది వాళ్ళు వెళ్ళి
ఎంత ముందుకు అందరు ఒక్క దగ్గ
అందరూ ఇక్కడ ఊళ్ళోనే ఉండేది
ఎ మీరు టమాట టమాటా రైస్ అదే అదే అంటే నేను అంటున్నా చెల్లె వాళ్ళు ఇక్కడికన్నా వెళ్దామంటే రారు నేను ఉండాలే పక్కన మళ్ళ మో వచ్చ మా చెల్ల ఏమంటుంది ఎన్ని రోజులు మా అమ్మ మా అమ్మను ఉండేది కదా ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేసి అంటే మా ఆయనుడు లే అమ్మ అంటాది
అవునా మీరుళ్ మీరు అంతే మార్తే తప్పు తప్పదు కదండి ఒక్కొక్కసారి మీరు వెళ్తారండి ఎప్పు మీరు అట్లా కాదండి మీరు ఒక్కరు ఒకరు ఒక్క
ఉమ్ వెళ్తండు పిచ్చి లేతే వదలేసి కూడా పోతా అందరిని
అట్లనే ఉండాలి
ఉమ్
మీ మీ బాబు మీ బాబు ఫోన్ చేసిరా రండి మీరు
మార్నింగ్ లేవాంగానే ఫస్ట్ ఫోన్ ఆయనకే పోతది
ఆ మధ్యాహ్నం ఇట్లా ఏం చేసి మాట్లాడారని బాబు ఉ ఆ అని మా కొంచెం కొంచెం వత్తలేవా మాటలు
నా కేలే చూస్త లేడు అసలు
అయ్యో మీరు వదిలే సి పోయిరు కదండి అందుకే కోపం అనుకుంటా మీ మీద
చిన్నోడు నాతోటే మాట్లాడుతలేడు
అయ్యో మరి తొందరగా తెచ్చుకోండి మీ బాబును పోయి తెచ్చు తెచ్చుకుంటేనే మీకు కూడా హ్యాపి మీరు సంతోషంగా ఉంటారు బాబు సంతోషంగా ఉంటాడు
అదే ఇప్పుడు వెళ్తానండి ఎల్లుండి మా బాబుని చూసుకోకుండా నేను ఉండలేను అది ఎలీనా చక్కగ తిన్నా నిదురే పడత లేదు పక్కనే అండి ఇ మా అత్తమ్మ వాళ్ళు కూడా పక్కనే అంటే ఒక రెండు గంటలు అనుకో
ఆ పక్కనే కాని రెండు గంటలు పట్టుదా అండి ఇదేం సంభాషణ అండి
అంటే హైదరాబాదే అండి వాళ్ళు ఆ కోసకు ఉంటారు మేము మీ కోసకు ఉంటాం
మీరు అదే అన్నారండి పక్కనే అన్నారండి తర్వాత రెండు గంటలు పట్టుది అన్నారండి
ఉమ్
గట్టిగా మాట్లాడుతున్నారండి మీరు అయి
ఉహుహు మాటల్ లేవ్ మాట్లాడాలిగా కొన్ని కొన్ని సరే అం డి మరి ఆ ఉమ్